హలో
హయండి
హాయ్
ఎలా ఉన్నారు
యా బావున్నా మీరు
యా ఇస్ నైన్ టు గుడ్ ఏం చేస్
ఏం లేదు ఖాలీ మీరంజెస్
నేనలా టెరెస్ పైన నడుస్తూ ఉన్నా కొంచెం ఈవినింగ్ వాక్ లాగా
ఏ
మీకేం జరగట్లేదా రేపు ఎలాగో శ్రీరామ నవమి కాబట్టి
నో నథింగ్
అంటే సెలబ్రేషన్స్ కానీ లేదంటే టెంపుల్ కి వెళ్ళడం ఏం ప్లాన్ చేసుకోలేదా మీరూ
చేసుకోవాలి సడన్ ప్లాన్స్ అన్ని
అన్ని సడన్ ప్లాన్స్ ఉంటాయి మీ
యా
హలో
మీరు
ఈయల అర్చనా చేసుకొని
ఒకే
అక్కడ అన్నదానం చేస్తారు అలా కొంచెం కొద్దిసేపు అలా ఉండీ ఒద్దామని అనుక్ కుంటున్నాం నేను మా ఫ్రెండ్స్
ఓహో ఓకే ఓకే
ఎక్కడున్నారు
నేనా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న
ఓకే
ఉమ్
చెన్నైలోనే ఉన్నారుగా
చెన్నై కాదూ తిపతి దగ్గర
తిరు
తిరుపతి అవున ఆ
మీ ఎన్సీసి
హలో హలో హలో
హలో
యా యా వినిపిస్తుంది చెప్ ప్పండి మీ వాయిస్ స్టక్ ఐతుంది
ఇప్పుడు క్లియర్ ఉందా మీకు
ఆ యా యా
మీ ఇన్ట్యూట్ లో ఎన్సీసి చేపిస్తారు కదా ఎలా జరుగుతుంది అని తెలుసుకుందామనీ అడుగుతున్నాను
ఎన్సీసి లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి థిరీది ఒకటి రీల్ ది అంటే విఎస్సి ఆర్డీసీ అంటే క్యాంప్స్ బట్టి
మ
వి ఎస్ సి లో ఆ ఎన్ సి సి లో తింటాయి విఎస్సి మొత్తం థిరీకి సంబంధించింది అన్మాట ఆర్టీసి మొత్తం డ్రిల్ కి సంబంధించింది సో ట్రైనింగ్ అంటూ మాకు సీనియర్స్ తీసుకుంటారు మొత్తం థిరీ ఉంటాది మొత్తం జనరల్ జనరల్ నాలెడ్జ్ ఇంకా ఆర్మీ ఎయిర్ వింగ్ నావీ వీటి గురించి సో నాకు విఎస్సి ఇంట్రెస్ట్ లేదు నేను ఆర్ బి సి అది శదివితే డ్రిల్ ఉంటది హా హలో హలో
హలో
యా యా యా
కాలేజ్ త్రీ థర్టీకి అయిపోతే త్రీ ఫార్టీ ఫైవ్ కి అలా గ్రౌండ్ లో ఉండాలి ఎయిట్ థర్టీకి అలా అయిపోతుందని చూసి వచ్చి తిని ఫ్రెష్ప్ అయ్యేసరికి లెవెన్ అయితది పడుకునే సరికి టువేల్ అయితది మార్నింగ్ సెవెన్ థర్టీకి లేస్తే ఎయిట్ కల్లా కాలేజ్కి వెళ్ళాలి ఇక్కడనా
హలో
హలో
వినిపిస్తుందా అండి
యా యా వినిపిస్తుందా మీ దగ్గర సిగ్నల్ లేదా
ఆ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది ఇక్కడ సిగ్నల్ అంత ఉండదు
ఓకే ఓకే
చాలా వర్కౌస్ ఇంట్లొ ఏం చెపిస్తారు మీతో
వర్కౌట్స్ అంటే స్టార్టింగ్ ఒక సిక్స్ హండ్రెడ్ ట్రాక్ ఉంటాది దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ చేపిస్తారు రన్నింగ్ గా నెక్స్ట్ ఆ పుష్యాస్ చేపిస్తారు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ
ఓ
నెక్స్ట్ జస్ట్ నార్మల్ స్ట్రెచింగ్స్ ఉంటే స్ట్రెచింగ్స్ చేస్తాం నెక్స్ట్ మిగత దంతా డ్రిల్ ఉంటది
ఓకే
బిఎస్సి వాళ్ళు ఓన్లీ ఎయిర్ వింగ్ గ్రిల్ నేర్చుకోవాలి ఆర్టీసి వాళ్ళు ఎయిర్ వింగ్ అన్నా ఆర్వి నేర్చుకోవాలి
ఓకే
రా ఓకా